హలో ఎలా ఉన్నారండి బానవండి మీ ఇంకేంటి
ఇంకేముందండి మీరు చెప్
మాది ఏం ఉండండి అట్లా జరిగిపోతా ఉంది
ఉమ్మ్
ఉ ఉమ్ మీరేం చెప్పండి ఏం సండే ప్లాన్స్
సండే ప్లాన్స్ అంటే అవ్టింగ్ వెళ్దాం అనుకుంటున్నా మండి
మంచిదండి
అవుటింగ్ వెళ్ళి ఏదైనా మంచిగా తిందాం అనుకుంటున్నాం మంచిగాంటే ఇక్కడ ఏమి దొరకవు దొరికే దాంట్లో ఏదో అట్ ట్ల తృప్తి పడాలండి
తినండి తినండి ఏం కాదు
ఉమ్ మీరు మీ ప్లాన్స్ ఏంటన్ డి
మేము కూడా అంతే సండే రోజు వెళ్ళి అలా బయట తిరిగి మంచిగా తిని ఏమైనా తాగి రావడమే ఉంది అంతే చాలా రోజుల అయింది బయ్ ట్ కిీ వెళ్ళలేక ఒక వన్ ఇయర్ నియర్లీ వన్ ఇయర్ అయితన్ది
ఓ అవునా అండి ఉ
ఇంకా అండి
ఇంకా మీరే చెప్పాలండి
మా అదే ఉన్నమ్ డి ఏదో బోర్ కొడత్ అది లైఫ్ అంటేనే
నాకు గుడా అట్లే ఉందండి సేమ్
ఉమ్
కాలేజు హాస్టల్ అంతే ఉమ్ అవును
వెళ్ళిపోవలా ఎప్పుడెప్పుడు అయిపోతదా అన్నట్ అయిపోయింది ఈ కోర్స్ అనేది డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫుడ్ అండి ఫస్ట్ చేస్ నాక్ కె చే మీకీ ఎట్లుందో మాకు తెలియదు
కోఫుట్
ఉమ్
ఉ
టో ఈ వెదర్ ఏంటో ఈ ఫుడ్ ఏంటో ఈ జనాలు ఏంటో ఈ లెక్చర్స్ ఏంట ఏం అర్థం కావట్లేదు
నాకు కూడ అదే పరిస్థితి అండి
హుం
ఎట్లొ వచ్చి ఇట్లా చేరినాము ఎట్ల వోచి చిడ పడిన అర్థం కావట్లే లేదాండి
హు అవునండి ఏం చెయ్యం అంతే త ఇది ఒక అంటే దేవుడు రాసిన రాత అండి
ఇది దేవుడు రాసిన రాత
వావ్ పాటలు ఇంక ఏట్లే పాడు టాస్క్ పాడండి పాటా
నాకు మొత్తం రాదండి అందులో నాకు గొంతు గుడా బాలేదు
ఏ పాట అయినా పాడు వెరే పాట అయిన పర్లేదు పడండి
అంటే నా నా సింగింగ్ ని తట్ పట్టుకునే అంత ఆ కెపాసిటీ మీకు లేదండి అందుకే నేను పాడను
ఇది ఎక్స్పీరియన్సే అండి కెపాసిటీ ఉంది కాబట్టి అడుగుతాను నను
వద్దులెండి ఎందుకు ఓరికే అదే నేను టాలెంట్ అందరి ముందర బయట ఇ పెట్టను
ఏం కాదు పర్లేదు చేపండి
ఆహా ట్యాలెంట్ అందరు ముందర బయట పెత్తనండి నేను
పాడరుగా ఒక వన్లైన్ ఏదో
ఆ అదేదో అట్లా మీమ్స్ ఇట్లా వచ్చింది సాంగ్ అది
ఎందుకు మబ్బు మబ్బుగా ఉందండి ఇంక ఇక్కడ లైట్లు వయ్యలేదు చోడ్ దశ చ్చింగ అండి
ఓ మీకు ఇంగ్లీష్ బాగా వచ్చిందనుకుంటా
ఏదో అలా ఒక్కొక్కసారి వస్తంటది ఆ
నా కూడా నేర్పించచ్చు కదా ఇంగ్లీష్
నాకే అంతంత వచ్చండి అంటే మీ మీ నేర్పచ్చే అంతా నేను ఆ
మీ తెలుగుకు కూడా కొంచెం ప్రాబ్ల బ్లమ్ ఉన్నట్టుందండి నేను నేర్పించాల్సి వస్తుంది
నా తెలుగు పర్లేదండి అయ్యో లైట్స్ పన్నయ నా తెలుగు చాలా బాగుంటాయి అవును వచ్చినాయి తున్నాయ్
ఉ ఇంకేమండి రంజాన్ వోస్ ఉంది హలీం పెట్టరా మాకి
అయి ఇంకేం రంజాన్ అండి అయిపోయేకే వచ్చింది
అదే లాస్ట్యే అయినా పెట్టాలి కదండి
ఏమంటే అంతా ఈ యూనివర్సిటీ చేతిలో ఉంటదండి మా యూనివర్సిటీ చేతిలో
అట్లీస్ట్ మీరైనా చేస్ పెట్టచ్చండి జస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చి
బయటికి ఏళ్ళాలి కదండండి
బయటికి ఏళ్ళొచ్చు కదండి
మీరు కూడా వస్తారంటె వెళ్దామండి నాకి
ఆహా ఎల్లం అండి ఎల్లం కానీ మీరే అన్ని చేసి పెట్టాలని నాకు తెలీదు
ఖచ్చితంగా అండి
ఉమ్ ప్రాసెస్ తెలుస అండి చికెన్ హలీం చేయడం
ఆ హలీం ఎందుకులెండండి మనం మంచి చికెన్ కర్రీ చేసుకుందాం
రంజన్ అంటేనే హలీం అండి మీరు కర్రీ అంటే అదేటండి అసలు నాకు అర్థం కాదు
లేదని చేసుకోరండి
ఆమ అంద
ఉమ్ అవును ఉమ్ పండుగ రోజు చేసుకోమండి అ
ఇంగేమని చేస్
బిర్యానీ శీర్ కుర్మా రైతా బాజ్ చ్చి దాల్ చా ఆ మటన్ కర్ వీయి పలావు ఇవన్నీ ఇట్లాంటివి చేసుకుంటారు మంచిగా స్వీట్స్ చేసుకుంటారు. హ్మ్మ్ అవును
ఓకే ఓకే ఉమ్ ఇందులో ఒక్క ఐ మైన నాకు చేసి పెట్ చేదండి
ఓ తప్పకుండా అండి మా ఇంటికి వచ్చి రండి అన్ని ఉ
ఇంటికి వచ్చే పొజిషన్ షన్లు లేమండి
ఇప్పుడు మా అంటే ఐటమ్స్ ఉండాలి. చేసుకోవాలంటే ఇవన్నీ పెద్ద ప్రాబ్లమాటిక్ అండి. ఒకటి ఉంటే ఒకటి ఉండవు. మా దగ్
అంటే ఔటింగ్ ఎళ్లాల అప్పుడు మీరు వస్తే చేసుకోవచ్చు. అని అన్నారు కదండి.
అట్లయితే ఓకే చేసుకుందాం ఏముంది. దాంట్లో ఏముం చ తప్పకుండా చేసుకుందాం
ఉమ్ మవిగే మళ్ళ నా హెల్త్ అంతా ఓకేగా ఉంటద మరి
అది మీనమ్మకం అండి
అంటే నాకైతే నమ్మకం కం ఉంది గాని మీ మన ఎట్లా చేత్తరో ఏమో
న నా మింద నమ్మకం కం ముంచితే మీరు బతకచ్చు
ట్టుకుంది.
ఏమో బతకచ్చెమో
వేమో ఏమైతాదో ఏమో అండి
ఉహుహు నమ్మకముంచాలండి మీర అన్ని అన్ని దాని మింద నమ్మక్
అంటే సర్కంస్టెంచెస్ అట్ల లేవండి.
ఇట్లంటే కష్
ఈ వర్డ్ చాలా రోజులు అయినట్టుంది విని సర్కంస్టెన్సస్
ఎస్
ఆ మీ ఫ్రెండ్ బాగా వాడతదనుకుంటా!
అవునా
మ్హా ఆ మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉన్నింది కదా! ఆ అమ్మాయి బాగా ఇంగ్లీష్ మాట్లాడతది. సర్కమ్స్టెన్సెస్, మిజ్రీ ఆ
యాక్చువల్ గా ఇంగ్లీష్ రాదండి. మీరు ఏవేవో హై లెవెల్ లాంగ్వేజ్ వాడేస్తన్నారు మరీ
ఏంటండి?
హై లెవెల్ లాంగ్వేజెస్ వాహు వాడుతన్నారు నాకు ఇట్లాంటివన్నీ తెలియదండి. ఐమ్ స్వారి
అంటె మీ ఫ్రెండు వాడు తన్ తుంది కదండి.
ఓహో యాక్చువలీ మీ ఫ్రెండ్ అనుకుంటారండి మా. ఫ్రెండ్ అయితే కాదు.
లేదండి మా ఫ్రెండ్ కాదు.
కాదు. కాదు మీరు తప్పు.
తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇందుకే అండి మీకు తెలుగు నేర్ప్ పిచ్చాలనింది.
అంటే మేం మీకన్నా బానే మాట్లాడతా కాని కొన్ని కొన్ని సార్లు అలా మిస్ ఫైర్ అయితా ఉంటాది.
ఓ మిస్ ఫైర్ ఆ
అవును.
ఓకె ఓకె అండి.
సారీ అండి. నాకు అంత రాదండి ఒక్కొక్కసారి అంతే అది.
అంటే మీరు ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి అయినా వస్తది మాకు అది కూడ రాదు.
ఏమో అండి అట్లట్ల అంత మాకంత లేదు ఈ పాటికి ఇంగ్లీషొస్తే ఎక్కడొ ఉండేటోళ్ళం
హ్మ్ ఇంకేమండి మధ్యాహ్నం ఏం తిన్నారు
మాది ఏముందిలేనండి అన్నం ఏదో అది వేరే కలర్ లో ఉంది ఈ రోజైతే
అవునా స్పెషల్ గా చేసినట్టున్నారు మీకోసం
అంటే అందురు బాగా కడుపు నిండ తినాలని స్పెషల్ గా చేసినాషినారు
ఓ అవున
ఆ ఇంకా అదేదో కలర్ ఆరెంజ్ కలర్ ఏసషినట్టున్నారు అది పన్నీరంటా.
హ్మ్
ఇంకా కాడ్ చేషినరు ఏబీ బాలేవు
ఉహు అవునా అండి
మ్మ్ అలా
హ్మ్ ఇంకేమండి అయితే బాగా ఎంజాయ్ చేసినారు మీ ఆ టునున్ మీల్
హా ఏదో
ఏమండి అంతం అ అంత బాగుం త హా అని ఆ దీర్ఘం తీస్తాన్నారు
వీగూడ ఒక సారి అస్తే ఎత్తి బెటుకో అవి
ఎత్తిబెట్టదండ్ నాకంత అదృష్టమద్ త్
ఓకే మీరు డైలీ తింటాంటరు కాబట్టి ఇంకెందుకు లేండెత్తిపెట్టడం.
మ్మ్
హ్మ్
అయితే మీకు బాగా నచ్చిందం డహాండండ్ మ్మ్ అయితే బాగా ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తా తింటాంటా రోజు
హ మస్తగాట్లా
అ ఇంకా చెప్పండి
చెప్పాలి మీరే ఏమంటాయి నాతో
ఉ
ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటు నార అంటే ప్లానింగ్
వాట్ ప్లానింగ్ అండి ఎక్కడికండి
ఎక్కడికైనా
ఇప్పుటికైతే ఎక్కడికి లేదండి ఇంటికి పోవాలనింది ఫస్ట్
సేమ్ నాకు కూడాూ అండి
ఆ మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా
ఆహా ఇంటిపైయి మంచి సీత నారా నుంది కడు నింద
ఆ
ఇంకా ఏంటో నాకేం నచ్చట్లేదు ఈ లైఫ్ అనేది
లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయిందండి
ఇది ఒక లైఫ్ అండి
అదొక డైలాగ్ అండి
న్న
సరేలే అండి మల్లి మాట్లాడా ఎట్లాడదామ అయితే
ఓకే అండి బాయ్
బాయ్
చెప్పండి నేను మామలుగా కూడా అట్టే మాట్లాడేటట్టున్నానండి